హలో అండి.
ఆ బావున్నారా అండి.
ఆ బావున్నామండి, మీరు బావున్నారండి.
ఆ బావున్నావండి, ఏం చేస్తున్నారండి.
ఏమ్ లేదండి ఊరికే ఉన్నామండి. ఇక్కడ తోట్లో ఉన్నామండి.
తిన్నారా అండి.
తిన్నామండి, మీరు తిన్నారండి.
మీకీ నేచర్ అంటే బాగా ఇష్టమా అండి. వాతావరణం చెట్లు పు ఇవన్నీ
ఇష్టమండి.
అవునా అండి. ఈ మధ్య వాతావరణం అనేది చాలా కలుష్యం అయిపోతుదండి అసలు ఆ ఈ వెకల్స్ వల్ల
అవునండి
మందుల్ వాళ్ళ అంతర్ లంతాయే కలుష్యం అయిపోతుంది. ఆ చాలా అయితుందండి అసలు గ్రీనరీనెస్ ఏ తగ్గిపోతుంది, మనుషుకి అనారోగ్యాలన్ని వస్ స్తున్నాయండి దాని వల్ల.
చానా అండి
ఆ
ఉమ్ అవునండి.
మీకి ఏమైనా ఫార్మింగ్ గురించి బాగా తెలుసా అండి, చెట్లు ఎట్లా నాటాలి, ఎట్లా అట్లంతా.
ఉమ్ తెల్స్ అండి, బాగా తెల్సండి.
తెల్సండి.
ఆ తెల్సండి అన్ని, చినా చెట్లు.
ఆ ఎలా జేస్తారండి అది.
ఏం లేదండి ఫస్ట్ మొక్క కొంటాం కదండి, కొన్నాక తీస్క్ కొని నాటతామండి.
ఓకే
ఒక టైం, ఒక నేచర్ ని చూసుకొని నాటాతాం అండి. నాటినాక, కొన్ని రోజులకి బాగా చూసుకోవాలండి వాటర్ పోస్.
ఓకే
ఆ ఒక వన్ ఇయర్ లోపలో బా, చెట్లన్నీ బాగా బతుకుతాయండి.
అవునండి.
అవునండి.
ఉమ్
ఉమ్ చెట్లు గ్రో, గ్రోత్ కూడా బాగా వస్తాయండి. వన్ ఒక సంవత్సరం తర్వాత.
ఆ ఆ
ఆమ్ చెట్టు కింద అన్ని, అన్ని కట్ జేసుకుంటూ ఉండాలండి.
ఆ అండి.
ఆ మందుల్ పెట్టాలండి పంచం, ఏ పురుక్కు పురుగులు చనిపోయేదానికి అట్లా.
ఆ
ఆ తర్వాత చెట్టు బాగా గ్రోత్, బాగోస్తందండి.
ఆ
ఆ అంతేనండి ఇగా, ఒక ఫై ఆ ఐదు సంవత్సరాల తర్వాత, చెట్టు బాగ్ పెద్దగా అవుతుందండి. కాయాలు వస్తాయండి, అవునండి. పూత వస్తుందండి, వా అన్ వానాకాలం. వాన బాగా పడితే, ఇట్లా పూత బాగా వస్తుందండి.
మీకి వరి పంట తెల్సా అండి.
వరి పంట తెల్సు గానీ అండి.
నేన్ చెప్పాలండి ఎట్లా జేస్తారో.
ఆ చెప్పండి నాక్ తెలీదు.
ఆ ఓకే అండి, ఇగ ఫస్ట్ ఓచ్చేసి మన బడ్లు వడ్లు అనేవి తెచ్చుకోవాలండి. ఇప్పుడు నువ్ ఆ మూడు, నాలుగు ఎకరాలు ఎస్తా వేయ్యాలనుకుంటే, ఆ పన్ పంటని నీ మనం ఒక అర్ధ ఎకరాకి, ససి అనేది పోసుకోవాలండి ఫస్ట్.
ససి అంటే దేమండి.
అదే అండి అంటే వడ్లు చల్లితే, మనకి అవి వస్తాయి కదా మొలక్ కలు అవి వాటితో నాటుతాం కదండి, దాన్ని అంటారండి.
వరినార.
ఆ వరినారా అండి అదే అండి ఫస్ట్ వచ్చేసి మనం దున్నుకోవాలండి బాగా టాక్టర్ తో అక్కడన్
అవునండి చాలా సార్లు దున్నుకోవాలకదండి ఫస్ట్ వాటర్ వేయక ముందు మళ వేచాక
అవునవునండి ఛాన్సార్లు దున్నుకోవాలి బాగా
అవునండి
ఆ దున్నిన తర్వాత మనం వడ్లు అనేది చల్లాలండి దాన్ని బాగా
ఆ చల్ల ఆ చల్లాలండి
ఆ చల్లిన తర్వాత మొలకలు వస్తాయండి ఒక వన్ మంత్కీ గానీ టూ మంత్ కి కాని ఇట్లా అది వస్తుందండి ససి అనేది
ఆ అవునండి
ఆ వచ్చే అది మనం కట్టలు కట్టలుగా కట్పియాలండి దాన్ని కట్పిచ్చి మనం ఏదైతే రెండు మూడు ఎకరాలు పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ కూడా నీట్ గా దున్నాలండి ఒక రెండు మూడు సార్లు బాగా వాట్
అవునవునండి అవునండి
ఆ ఏమైనా కంపలు రాళ్ళు అవన్నీ ఉంటే అట్లా తీసేసి నీ యే దున్నాలండి
ఆ నీరు ఎక్కువ ఉండాలి కదండి వరి పంటకి
నీరు అనేది ఎప్పుడూ ఉండాలి తీసేయకూడదు ఎక్కువ
ఆ అవునండి
ఆ ఆ ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైతే కట్టలు కట్టుకున్నాం కదండి దాన్ని అది అది తీసుకొని నీ ఒక్కొక్క నాటు నాటి పియాలండి మొత్తం అంతా అది నాటే ముందు ఆ అది నాటే ముందు మనం పూజ చేస్తామండి ఒక రాయికి టెంకాయ కొట్టి పసుపు అంతా వేసి నానవాళ్ళు చేస్తారు తెలుసా అండి మీకు అది
ఆ తెలుసండి మాకి
ఆ బియ్యము నూగులు కొబ్బరి బెల్లం అదంతా వేసి కలుపుతారు అది అందరికి పంచుతారండి ప్రసాదం లాగా బన్ పంట బాగా రావాలని చెప్పి
అవునండి
ఆ ఆ అదయిన్ తర్వాత మనం నాటేసిన తర్వాత నీళ్లు ఆ వదులుకుంటూ ఫస్ట్ పొద్దునే అట్లా పట్టాలి మళ్ళీ నైట్ వదలాలి అట్లా చేయాలండి రోజు
ఆ అవునా అండి
ఆ అండి ఆ తర్వాత మనం కలుపు తీయాలండి ఒక రెండు రెండు మూడు నెలలకి మందులు కొట్టాలి దాన్కెమన్నా బాగ డిస్ సీజస్ వస్తే పురుగు అట్లాంటివి పడితే ఆ అయిపోతుందండి
ఆ తర్వాత అండి
దానికి మందులు కొట్టాలండి ఒక ఆ టూ మ ఎప్పుడైతే మనక ఏమైనా డిసి వచ్చిందని తెలిస్తే అప్పుడు మందు కొట్టాలండి మరి అట్లా చల్లేది కొట్టాలి మందు కొట్టేది కూడా కొట్టాలండి
ఆ అవునండి
ఆ ఆ తర్వాత కలుపు తీపియాలండి అంటే గడ్డి మ గడ్డి మలిచి ఉంటది కదా ఎప్పుడైనా ఎక్కడైనా మధ్య మధ్యలో అట్లా గ గడ్డి తీపియాలండి అక్కడ జాగ్రత్తగా ఉండాలండి ఎట్వీ ఉంటాయి దానిలలో గెనాలకి
అవునండి
ఆ ఆతర్వాత ఆరు నెలకి ఆరు నెలలకు వస్తుందండి పంట
అవునండి ఎన్ని బస్తాలు పండుతాయండి ఒక ఎకరాకి ఏమన్నా తెలుసా అండి
ఓ ఒక ఎకరాకి రాకైతే యాభై బస్తాలు పడుతాయి అనుకుంటా అండి
ఓ అవునా అండి
ఆ అవునండి ఆ ఇంకా తర్వాత అ మనకి పంట ఎప్పుడైతే చేతికి వచ్చిందో అప్పుడు మిషన్ నీ పిలిపించి పోయాలండి దాన్నంతా
మిసన్ అండి చే చేతో కోయచ్చు కదాండి
ఆ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కదండి ఎవరు చేతో కొయ్యరు అందరూ మిషన్లతోనే కోస్తున్నారు అదే సులభం సుభం పని అని చెప్పి
ఓ అవునా అండి
ఆ ఆ కోపిస్తే వడ్లనేది సపరేట్ యితే గెడ్డనే సపరేట్ అయితే తిందండి గెడ్డ అనేది ఆవులు తింటాయండి వడ్ల ఎత్తేసి మనం ఆరబెట్టాలి ఒక వారం రోజుల పాటు ఆ గడ్డి కూడా ఎండ పెట్టా ఉంటాదండి అది పచ్చిగా ఉంటుంది కదా ఎండి
అవునవునండి
ఆ గడ్డి కూడా ఎండబెట్టాలి ఆ తర్వాత ఆ ఆ ఫస్ట్ వడ్లని ఒక వారం పాటు మనం ఏదైనా సిమెంట్ ఏరియా పైన పో చూసుకోవాలండి
అవునండి కొంచెం ఎండబెట్టుకోవాలి కదా
ఆ ఆ ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఉమ్ ఆ తర్వాత మనం మిషన్ కి ఎత్తుకపోవాలండి అప్పుడు ఆడి ఆడించి అవి పాలిష్ చేస్తే అప్పుడు బియ్యం తయ అవుతుందండి ఇంత ప్రాసెస్ ఉంటుంది బియ్యం చేయడానికి
అవునా అండి చానా ప్రాసెస్ అండి చానా కష్టమ అండి పండించడం
ఆ రైతులు దేశానికి వెన్నెముక అంటారు కదండి ఇదే ఎండకి వానకి అంత వర్క్ చేయాలి
అవునండి చానా కష్టమండి వారి పంట ప పెట్టడం
అవే కదండి మనకి ఆక్సిజన్ ఇస్తాయి ఆ చెట్లని చాలా నాటాలి ఆ ఓకే అండి ఇంకా మీకు ఏమేమ్ పంటలు తెలుసండి ఓకే ఇంకా మీక ఏమేమి పంటలు తెలుసండి
తెల్చండి చిని చెనిక్కాయి పత్తి చెనిక్కాయి ఏం లేదండి ఫస్ట్ వర్షాకాలం చూసుకొని వాన పడిన తర్వాత ఒక టూ టూ త్రీ డేస్ కి విత్తుతామండి ఎద్దులతో నాచురల్ గా ఇత్తినాక కొన్ని ఆ ఒక ఇత్తి పాస్తామండి కిట్ చనిపోయే దానికి
ఓకే
ఆ ఒక టెన్ డేస్ కట్ల మొలకలు వస్తాయండి బాగా
ఆ
మొలకలు వచ్చాక బాగా అని మందులు కోట్టుకొని అన్ని చేస్తామండి. తర్వాత గిడ్డి గిడ్డి ములుస్త గే చిన్నె న్నిగా మధ్యలో
అవునండి
కోసం ఎద్దలతో పా గోర్రు తొలుతామండి.
ఓకే
ఆ ఆ తర్వాత కొన్ని త్రీ ఫోర్ మంత్స్ కి బాగా. కాయలు కాస్తాయండి చి అవునండి ఆ కాయలు కాసినాక కొన్ని రోజులకి చె
ఉ ఆ అవి ఎండాకాలం వేస్తారా మీరు వానాకాలం వేస్తారా.
ఎక్కువ ఎండాకాలమే వేస్తామండి వానాకాలం వేస్తే ఎక్కువ వానలు పడి చాలా దెబ్బతింటదండి చిన్న
అంటే పంట చేతికి సరిగ్గా రాదు కదండి.
అవునండి గిట్టుబాటు ధర రాదండి. అవునండి
చెట్లు నాటాలండి ఈ మధ్య అసలు మనుషులు అనేది చెట్లను నాటుకోకుండా నరికేస్తున్నారు ఎక్కడంటే అక్కడ కేరళ అయితే చానా గ్లీర ప్లేస్ అండి చాలా బాగుంటది అది అసలు కాఫీ చెట్లు అన్ని అక్కడ అన్ని చెట్లే అండి. అక్కడసలు
అవునండే
ఒక్క చెట్టు కూడా ఎండిపోకుండా ఉండదండి అక్కడ అసలు. ఎండి పోయి ఉండదు ఆ మీకు తెలుసా అండి ఎప్పుడే న ఎళ్లారా కేరళకి
ఆ లేదండి చూసామండి
ఆ గ్రీనరీ ప్లేస్ అంటారు కదండి ఉ నే అక్కడ చాలా బాగుంటుందండి ఆరో గలు కూడా అక్కడే అక్కడ మంచిగా ఉంటాయి అక్కడన.
అవునండి ప్లేస్ చాలా మంచిది కదండి నేచర్ ఉంది కావల్సిన చెట్లు ఉన్నాయండి. దానికన్నా ఇంక ఏం ఉండాలండి అవునండి
మీరు ఎప్పుడైనా చెట్లు నాటుతారా అండి
నాటుతామండి మేము ఖచ్చితంగా నాటుతామండి ఈ రోజు కూడా చాలా చెట్లు నాటామండి.
ఆ
ఆలోచించి కొంచెం కొన్ని చెట్లు నాటామండి
ఆ అలాగే మనం ఎయిర్ పొల్యూషన్ కూడా చేయాలండి చేయకూడదండి అసలు
అవునండి చేయకూడదు అండి వెహికల్స్. పొల్యూషన్ చేయకూడదు అండి ఫస్ట్.
అవునండి ఎక్కడంటే అక్కడ చెత్త పడేయడం అని. అంత చేయకూడదు అది అనేది ఉ అట్లా అట్లనే ఉ ఆవులు ఆ పశువులు అని తింటున్నాయండి దానలని
అవునండి చనా ఆరోగ్య ఆ సరే అండి అయితే బాయండి బయండి